హలో ఏం చేస్తున్నావు్
నువ్వేం చేస్తున్నావ్
ఏం లేదు ఖాళీ బోరు కొడుతుంది ఎందూకో
అవునా
హా
తిన్నవా
తిిన్నా మధ్యానం నువ్వు
తిన్నా
ఎలినవ కాలేజ్కిి
వెళ్ళిన నువూ వెళ్ళినావా
ఆ వెళ్ళిన
ఏం చేసినవ కాలేజ్ లో
ఫుల్ టైమ్ పాస్
చదవలేదా
ఇవాళ చదు కోలేదు ఫుల్ ఆన్ ఎంజాయ్ మూడ్ లో ఉండే
అవునా
హా
ఎగ్జామ్స్ ఎపుడ్నుండి మీకు
మాకు సెమ్ ఎగ్జామ్స్ అయితే నెక్స్ట్ మంత్ ఉన్నాయి ఇప్పుడు ప్రీ ఫైనల్స్ ఉన్నాయి రేపటి నుంచి మీకు
మాకు ఈరోజు ఎగ్జామ్స్ అయిపో పని
అవునా
ఉమ్
ఎట్లా రాస్నా ఎజామ్స్
వెంతు అ
ఇ
చెప్పు
మా ఇంటి ముంధాటా ఉంది
ఉమ్ హు హు అయూ
ఏం చేస్తున్నా ఇంకా
నీ గురించి ఆలోచిస్తున్నా
అబ్బో ఏ ఏం చెస్టున్నవ్ ఇంకా
ఏం లేదు ఖాళీని ఏం చేయాలని ఆలోచిస్తున్నా
ఉహుమ్ ఎం కర్రీ మీది
ఈరోజు పప్పుచారు మీది
మాది చికెన్
ఉమ్ ఉ
హ్మ్ నీ ఫేవరెట్ కర్రీ ఎంటి
చికెన్
ఓహో ఇంకా మీ సైడ్ వెదర్ ఎలా ఉంది
వేడిగ ఉంధి
అహా హ మా కూడా చాలా ఎండగా ఉంది ఆహ్ హా
ఇప్పుడు ఎవరిదైనా మ్యారేజెస్ ఉంటే బాగుండు కదా మంచిగా టైం పాస్ చేసేవాళ్ళం
ఆ అవును మీ కజిన్స్ చాలా ఎక్కువున్నారా. కజిన్స్ తోనా ఫ్రెండ్స్ తోనా ఎంజాయ్
ఏవో కజిన్సోస్తే ఇంకా ఎంజాయ్ ఉంటాంది కదా
ఊ హు మాకూడా మా కజన్స్ తోటి ఫ్ ఫుల్ వైబుంటది హ మీరు ఎప్పుడెప్పుడు కలుస్తారు మీ కజిన్స్ అందరరూ
ఇయర్లీ ఒక టూ త్రీ టైమ్స్
అవునా ఏదైనా ఒకేషన్ గనా లేకపోతే ఫంక్షన్స్ ఉంటేనెనా
ఒకేషన్స్ ఉన్నా ఫంక్షన్స్ ఉన్నా కలుస్తా
ఇంతే ఇంకేనా గలుస్తార
ఉ
దేనికైనా కలుస్తారా
హ్మ హు
ఉహు ఎట్ ట్లా ఎంజాయ్ చేస్తారు మీ అందరూ
మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటాం గేమ్స్ ఆడుకుంటాం
హు హ్మ
మీ కజిన్స్ తో నువ్వు ఎట్లా ఎంజాయ్ చేస్తావ్
మా కజిన్స్ తోటి డే అంతా కొంచెం నార్మల్ గానే గడుస్తది. అఫ్ కోస్ చిన్న చిన్న గేమ్స్ అండ్ ఆల్ నైట్ టైమ్స్ లో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మంచిగా నైట్ రైడ్స్కేళ్తాం నైట్ ఐస్ క్రీమ్స్ తినడానికి అలా అలా నైట్స్ లో ఎక్కువ స్పెండ్ చేస్తాం
ఓహో
హా
ఇవి ఆల్రెడీ అయినాయా లేదంటే కావాలన్ అనుకుంటున్నావా
అయితేనే కదా చెప్తా కాకపోతే నీతో ఏలా చెప్తా ఎందుకు మిక్ కూడ్ కావడం ఇష్టమా
అవును
మీక్కడా సోన్నీ
ఊ ఈ సమ్మర్ కి ప్లాన్ జేస్తున్నాం మేం గూడా
అవునా మీ కజిన్స్ అంటే ఓన్లీ గర్ల్సా లేకపోతే బాయ్స్ అండ్ గర్ల్స్ అందరు కలిసి ఉన్నారా ఆహ అంటే మీకు ఎక్కువ క్లోజ్ ఎట్లా అంటే ఓన్లీ గర్ల్ కజిన్ గ్యాంగ్ ఎక్కువ క్లోజా లేకపోతే అందరు కలిసి ఎక్కువ క్లోజా
అందరు కలిసిక్ పోతారు
అందులో నీక్ ఫస్ట్ ఫేవరెట్ కజిన్ ఎవరు గర్లా బాయా
కాదు కాని ఒక పిచ్చా ఉన్ ఎది అమెతో ఎక్కువ క్లోజ్ ఉంటారు
మ్మ్ హు
ఊ కర్రీస్ ఇ అమ్మన అయితే నను
అయ్యయ్యో నీలాంటి కజిన్ ఉంటే వ్రాల్సి ఉంటందిలే ఖక్ భీవ్ బ్బవ్ భగా అబ్బో ఆమె ఎంత సైలెంట్ అయ్యుంటే నువ్వు వలేదానిది
ఆమెనంటే మీకెందుకు అంత కోపం
మ కోఫిమ్ ఎక్కడ వస్ జస్ట్ జనరల్ వాయిస్ తో చెప్తున్నా
మీ ఆవ పక్ తప్పకుండా మీకు తెలుస్తది
అబ్బో
టార్చర్ అసలు అమ్మా
మీ రామన్ చేస్ స్తార అమ్మ మేమ్మనే చేస్త ఎవరికి తెలుసు
ఎందుకు మీరెందుకు కంత రియాక్ట్ అవుతున్నారు
అ అంటే నాకు కూడా సేమ్ ఒక కజ్ నుంది మా దాన్ సో నేను చాలా సైలెంట్ ఉంటే ఆ అమ్మ ఫుల్ ఆన్ ఒర్రతూనే ఉంటది అసలు కంటిన్యూస్ అమ్ నోరు అసలు క్లోజ్ కూడా అవ్వదు సో అలానే సిమిలర్ గా ఏమనా ఛాన్సెస్ ఉన్నాయమ్మో అని అనుకుంటున్నా
పో కోరుతాది
అవునా నేను ఎవరు తెలియకుండానే నాతో ఇంత కాల్లో వరుతున్నారు పాప మీ కజిన్ మీద ఎంత వరు ఉన్నారు ఏంటో అ సరే వదిలేయండి మన ఇద్దరికి గొడవ ఎందుకు
అ
చెప్పండి ఇంకా
చెప్పండి ఎందుకు నాతో ఫ్రెండ్లాగా మాట్లాడండి అ అంత రెస్పెక్ట్ వద్దు
తెలియని వాళ్ళతో రెస్పెక్ట్ఫుల్ గానే మాట్లాడాలి కదా
కానీ మనం ఆల్రెడీ కలుసుకున్నాం కదా
ఎప్పుడు నాకు గుర్తులేదు
అంటే నేను మిమ్మల్ని చూసా మీరు నన్ను జోకులే
అవునా నేను నేనే అని మీకు ఎలా తెలుసు
మీ వాయిస్
ఒబ్బో ఎంత
చీ అట్లాని కాదు అంతా కర్కర్ ఉంటది మీ వాయిస్ అని ఇట్లా గుర్తుపట్టేస్తా
నాది స్వీట్ వాయిస్ కాదా
కాదు
మీ వాయిస్ టంటే నా వాయిస్ బానే ఉందిలే
నీ వాయిస్ కంటే నా వాయిస్ బానే ఉంది
హు మీ ఫేవరెట్ ప్లేస్ ఏది
ఫేవరెట్ ప్లేస్ మా ఇల్లు
అబ్బో
మీ ఫెవరెట్ ప్లేస్
నాకు వాటర్ ఫాల్స్ ఏరియాస్ అంటే చాలా ఇష్టం బీచెస్ అంటే చాలా ఇష్టం
ఓ మరి రోజు అక్కడనే ఉండండి
అదే ప్లాన్ చేస్తున్నాం బీచెస్ సైడ్ ఒక తీసు. కున్నాం ఇల్లు అని.
ఇల్లు ఎందుకు డైరెక్ట్ బీచ్. మునగండి మొత్తం రోజు మొత్త్ ఉమ్ ఆహ్ జస్ట్ జోక్ చేసిన. ఫీల్ అవ్వకండి.
మీరు చాలా రూడ్ గా మాట్లాడుతున్నారు నాతో.
నేను ఏదో ఫ్రెండ్లీగా అన్నాను. అంత ఏమంటారో ఫీల్ అవ్వకండి మీరు.
ఉమ్
మీకు ఏ కూల్ డ్రింక్ అంటే ఇష్టం.
నాకు మాజా ఎక్కువ ఇష్టం. మొత్తం.
ఓహో. నాకు స్ప్రైట్ ఆర్ థమ్స్ అప్.
ఓహో నైస్ టేస్ట్.
ఉమ్
నైస్ టేస్ట్. సరే అండి మీతోటి మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది.
ఓ థ్యాంక్ యూ. ఓకే
బాయ్.
బాయ్.